అమస్తుందా అండి
ఆ వినిపిస్తాందండి బాగున్నారా
ఆ బాగున్నామ అండి మీరు బాగున్నారా
బాగున్నానండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఏం లేదు నీ ఊరినే ఉన్నాము
అవును
హలో ఆ మీరేం చేస్తున్నారు ఆ తిన్నామండి
నేను నేను ఇప్పుడే అలా తిని కూర్చున్నానుండి
అవునా ఓకే నేను ఏదైనా మూవీ చూద్దామని ఆలోచిస్తున్నానండి నేను అన్నం పప్పు తిన్నానండి ఏదైనా మూవీస్ చూద్దామని ఆలోచిస్తున్నాం బోరింగ్ ఉంది ఏద మూవీస్ సజెస్ట్ చేస్తారా
ఆ చేస్తానండి మొన్న రీసెంట్ గా ఒక రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అండి కొత్తవి దురంధర్ టూ అని ఒకటి మరి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఒకటి పవన్ కళ్యాణ్ దండి రెండు బాగున్నాయి అంటున్నారు ట్రై చేయకూడదు తురంతం వన్ చూసారా అండి
చూడలేదండి నేను
అవునా బాగుందంట అండి యాక్చువల్లీ నేను వన్ కొద్దిగా చూ వసాను తర్వాత ఇంకా టైం దొరక చూడలేదు కానీ అంటే అది రియల్ స్టోరీ అండి రండి
అవునా అండి నాకు
ఆ అదే రియల్ స్టోరనేే అది ఆ అదే ఇండియన్ ఆర్మీ వాళ్ళదంటా
ఓకే
అక్కడ స్పైగా పోయి పాకిస్తాన్ కి స్పైగా పోయి ఉండింటారు సో అదిే అనమాట స్టోరి
అవునా అండి
బాగుందంట అండి స్టోరీ అయితే ఈ ఉ ఉస్సాద్ భగత్ సింగ్ కూడా చాలా ఫన్నీగా ఉందండి నేను రీల్స్ లో చూసాను ఆ
అ మీన్ థియేటర్ క ఎలా లే కాకపోతే మా మొబైల్ల్లో ప్రైవసీ చూసారా
ఆ మొబై లోనే చూసానండి
అవునా అండి ఓకే
అంటే నేను మూవీ ఏమి చూడలేదండి ఉస్తాద్ భగత్ సింగు రీల్స్ ఒకటే చూసినాను మ్మ్మ్మ్ మ్మ్మ్మ్ రీల్స్ చాలా కామెడీ ఉన్నాయంండి అసలు మ్మ్మ్మ్
ఆ పొలిటీషియన్ సైడ్ కూడా ఎదో మధ్యంగా మ ఇస్తున్నారు కదా
అంటే ఎ ఎంతైనా ఆయనకి ఫ్యాన్ బేస్ అట్లా ఉందండి తీకపోతే ఎట్లా తీకపోతే నేనే ఫీల్ అయితాను
అవునండి
ఇప్పుడు ఎంత సీఎం అయిన ఇప్పటిక ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదండి ఆయన హీరో లాగా చూడాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా అసలు ఆయన ఎంత బాగుంటాడండి ఆ హీరోగాని కానీ అసలు యాక్టింగ్ గానీ బాగుంటుంది
నాకు తనవి ఓల్డ్ మూవీస్ అంటేనే ఎక్కువ ఇష్టం ఇష్టమండి ఆ ఖు షి
ఖుషి గాని బద్రీ గాని అసలు అవి ఎంత బాగుండేవి అ అంగ అబ్బర్ సింగ్ కూడా చాలా బాగుందండి కాటమరాయుడు గబ్బర్ సింగ్ పంజా బాగున్నాయి ఇవన్నీ బాగున్నాయి ఆ బంగారం అసలు అప్పట్లో అసలు పవన్ కళ్యాణ్ టిఎఫ్ఐ ని రూల్ చేశాడంండి అసలు ఆయన మూవీస్ చూసి మన తమిళ్ లో ఉన్న విజయ్ కూడా వాటిని రీమేక్ చేసినారు కదండి చాలా మూవీస్
ఐ మీన్ తను ఆ ఓన్ స్టైల్ తనఐ మీన్ ఎలా కొ వరనా ఎంగ్ వాళ్ళు చేస్తా ఉంటారు చూడు అలా చేయడం యాక్టివ్ గా చ
ఆ నిజమే అండి అంటే తను ఒక వైబ్ మెయింటైన్ చేస్త చాడండి తని చుట్టూ అది ఒకటి మనకు అర్థం అయితుంది అది అప్పుడే చూస్తేనే అర్థం అవుంది అయిపోతుంది
ఆ అవునండి
ఉ వాళ్ళ ఫ్యామిలీలో కూడా బానే ఉన్నారు లేండి అ కొంత మంది ఉన్నారు అసలు హీరోస్ వాళ్ళ ఫ్యామిలీ లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ కొడుకు వల్ళ అవు అల్లుళ్ళు అందరుూ సినిమాల్లోకి వచ్చేసినారండి ఇప్పుడు
అవునండి నా వాళ్ళకి అది బాగా అమ్మ ఎక్కువ ఇండస్ట్రీ నుంచి లాక్స్ లో ఫ్లాగ్స్ లో వస్తుందంటే ఇంకెందుకు వెెళ్లరండి
అది కాక అంటే వీళ్ళు బాగా చేయడం వల్ల వాళ్ళ పిల్లలకు కూడా బాగా ఛాన్సెస్ వచ్చేయడానికి బాగా అవకాశం వచ్చిందండి ఇప్పుడు చూడండి ఇప్పుడు రా రామ్ చరణ్ కూడా ఏదో కొత్త మూవీ వస్తాంది ఆ సాంగ్ ఒక్కటి విన్నా నేను మూవీ పేరు తెలీదు ఆ జాహన్వి కపూర్ హీరోయిన్
అవు
చిక్కిరి చికిరి అని చెప్పి ఆ ఒకటి రిలీజ్ అయింది కదండి
అవునండి
అదే అంటే యాక్చులీ మీకు చెప్పాలి అని ఆ చికిర చికిర స్టెప్ కూడా రామ్ చరణ్ గారి కంపోజ్ చే చేశారంటే తెలుసా
అది లేదండి ఏదేదో ఓల్డ్ నేద ఏదో రీల్స్ లో చూశాను ప్రీవియస్ ఎవరు అమ్మాయి ఆ స్టెప్ వేసింది అని వస్తుంది సో సేమ్ కాపీ స్టెప్ అంటున్నారు
అవునా అండి
అవునండి ఎవరో ఒక అమ్మాయి వేసిందని సేమ్ స్టెప్పే
అన్నట్టు మీ కీ మీరు డి చూస్తారా అండి డ్యాన్స్ షో డీ డీ దాంట్లో తేజ తేజు అని ఒక అమ్మాయి ఉంది చూసినారా
పే చ అవును ఈ మధ్య చూడట్లేదండి ప్రీవియస్ అంతా చూస్తాండి
అడి తేజు అని చూసింటారు పేరు మర్చిపోయింటారు తను ఒకసారి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చింది గుర్తుందా అండి
ఆ తెలుస అండి ఐ మీన్ మిస్బిహేవ్
ఆ మిస్బిహేవ్ చేసినాడు అది ఇది అని చెప్పేదో కంప్లైంట్ ఇచ్చారు బట్ ఇప్పుడు ఇద్దరు బాగున్నారు కదండి ఇద్దరు బానే మాట్లాడుతున్నారు అంత బాగానే ఉంది తను షోస్ చేస్తంది వాడు షోస్ చేస్త వస్తున్నాడు అంతా బాగానే ఉంది కాదండి
హ్మ్ ఏమో అండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎప్పుడు బాగా మాట్లాడతారో ఎవరు ఎవరు పెళ్లి చేసుకుంటారో మనకు తెలియదు కదండి
అర్ మనకేమి బయట పో కస్ట్ అయ్యేది ఏమేం జరుగుతుందినేనే తెలుసు
అవును
హా
అది ఎట్లా అట్లా ఎట్లా ఉంటారు ఏ మండి జనాలు
అవునండి ఇంకా వేరే వేరే మూవీస్ చూడలేదా అండి
ఆ ఇంకేం చూడలేదండి ఇంకా చూస్తే నేను ఇంగ్లీష్ మూవీస్ చూస్తాను తె కొరియన్ వి సిరీస్ చూస్తానండి మీరు కొరియన్ సిరీస్ చూడరాండి
లేదండి టైం ఎక్కడిది టైం లేదు ఆహా ఎప్పుడో ఏమైన్నా టైం ఉంటే ఏదో ఒకటి రీల్స్ లో పోల్ చేస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ గా ఇప్పుడు షార్ట్స్ చాలా వస్తున్నాయి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించి ధనుకో యాప్ ఇన్స్టాల్ చేయడం చూస్ చేయడం అండి
మంచి పానన్ పని రీసెంట్ గా బిటిఎస్ ది ఇది వచ్చింది కన్సర్ట్ వచ్చింది చూసారా అండి
అ లేదండి మామూలుగా రీల్స్ లో చూడ్డమే
చూడండి నే అంటే లేదండి నెట్ఫ్లిక్స్ గా అన్నారు గాని పరిసీలో కూడా దొరుకుతుది చూడొచ్చు
ఎక్క ఆ మీంద ఎక్క అక్కడ ఏదైనా వెబ్సైట్ ఉందా ఫ్రీగా
నెట్ మరర్ లో ట్రై చేయొచ్చండి యాక్చువల్లీ నేను లైవ్ చూసానండి మా ఫ్రెండ్దే ఒక ఒకరి ది పాస్వర్డ్ అడిగేసి అకౌంట్ ఇప్పించుకుని లైవ్ చూశాను అనమాట అసలు ఎంత బాగా చేసారండి అసలు అయినా వాళ్ళు ఎంత ఇండియాలో వాళ్ళకి ఎంత హ హెటర్స్ ఉన్నారు గాని వాళ్ళు అసలు ఏం చేశారనండి ఇండియా వాళ్ళు అట్లా చేస్తారు
ఏమోండి వాళ్ళకి మీ అ మీన్ వేరేష కంట్రీ వాళ్ళు ఆ మీది వాళ్ళు ఎక్కువ మైకప్ వేసుకుంటారు రియాలిటీ ఫేస్ ఉండదు,
అట్లేం లేదండి వాళ్ళు ఎంత రియాలిటీ గా ఎన్ని లైఫ్స్ చేసి ఉండారండి వాళ్ళు వండుకునే, సారి గాని ఆడుకునేసారి, గాని స్విమ్మింగ్ చేసేసారిగాని, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏడైనా మేకప్ ఉంటుందా అండి, కానీ ఏందో అండి మన వొళ్ళు అంత ఏమో అండి అంటే వీళ్ళకంటే వాళ్ళు బాగుంటారు, వీళ్ళకంటే అమ్మాయిలు వాళ్ళని ఎక్కువ లైక్ చేస్తారు అనే ఒక ఆ అదేమంటారండి,
హు
ఊ మగం, మగం
ఉ ఐ మీన్ వె వచ్చేసి మనం ఐ మీన్ వరల్డ్ లో హ్యాండ్సమ్ గా కదండి,
ఊ
ఆ ఇంకా వేరే వేరే మూవీస్ చూడలేదా అండి,
చూడలేదండి అదే చెప్పాను కదా నేను చూస్తే అదే జాపనీస్ ఏమి చూస్తా ఉంటా ఫేవరెట్ మూవీ అంటూ నాకు పర్టికులర్ గా లేదండి ఎందుకంటే, నాకు చాలా ఇష్టం మూవీ మూవీస్ అంటేనే చాలా ఇష్టం అనమాట,
ఐ మీన్ పర్టికులర్ గా కొన్ని మూవీస్, ఫేవరెట్ ఓకే ఈ మూవీ స్టోరీ బాగుంది. ఇది కొన్ని నాకు ఇవి నచ్చుతాయి అనే కొన్ని ఫేవరెట్ లిస్ట్ మూవీస్ ఏమి లేవాల
ఏ ప్రెసెంట్ లో అయితే నా బాగా నచ్చినవి సీతారామము, బాహుబలి మరి పొనియన్ సెల్వన్ గాని మరి ఉమ్ ఒకటి రీసెంట్ వచ్చిందండి, నాకు అది పేరు రాట్లేదు గాని బాగుంటాయి. సింపుల్ గా తీసిన ఆ టూరిస్ట్ ఫ్యామిలీ గాని బాగున్నాయి అంటే లో బడ్జెట్ హైదరాబాద్ డేస్ ఇవన్నీ బాగున్నాయండి, అంటే సింపుల్ గా తీసారు గాని లో ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తా, అదే అన్నమాట ఈ లైఫ్ లో
ఆ సీతారామం నా ఫెవరెట్ అండి నాకు కూడా అ స్టోరి అక్ ఆ ఆ కార్ స్టోరికి చలవయ బాయ్ ఉత్త ఆమె ఒక రాణి వచ్చేసి ఒక సైనికుడికి, కోసం తను ఆ పొజిషన్ వదిలేసుకొని వస్తుంది, కదా సో ఆ స్టోరీ విని ఆ ఎమోషన్, నలు అది చూసేసరికి నాకే లాస్ట్ వరకు ఎండ్కిి ఆ క కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి, పాపము డెర్ తను డెర్త్ అయిపోతాడు, కదా హు సరేనండి బాయ్ అండీ
ఆ బాయ్ అండీ